అ హలో వస్తంది కదా కాలు
ఆ చెప్పండి
యాక్చువల్లీ ఏమైందంటే నాకు ఇట్లా ప్రాబ్లమ్ వస్తుందని నేను మా ఫ్రెండ్ ని అడిగానా తనూ రిఫ్రెష్ కొట్టమంది
ఉమ్
ఆ రిఫ్రెష్ కొట్టినాను అందుకే ఇప్పుడు కాల్ వచ్చింది మీరు కూడా ట్రై చేయండి
ఉమ్
ఇంకా ఏం చేస్తారు మరి అలా కూడక రిఫ్రెష్ కొట్టినా రాకపోతే మళ్ళీ అదే నెంబర్ మీద ఇంకోసారి అట్లనే కాల్ కొడితే అది మిమ్మల్ని ఫాస్ట్ చేయమంట టారా అని అడుగుతుందంట ఓకే చేస్తే మళ్ళీ వేరే కలిసి వెళ్తాయంట
ఓకే ఊహు
ఇంకా మీ పిల్లలు వచ్చారా
ఆ ఇప్పుడే వచ్చారు
వాళ్ళయన ఫ్రీగా దొరికిందిలే టైము చిన్నాయన మద్ మధ్యాహ్నమే వచ్చేస్తదా మధ్యాహ్నం ఇప్పుడు వస్త పెద్దమే ఇప్పుడు వస్తది ఇంకా
ఓకే
అయిన సేల్లు మీకు ఫ్రీగా దొరికింటే అడుగుతున్నా
అంటే ఏంటండి
అ హ మామూలు పిల్లలు స్కూల్ నుంచి వచ్చి నుంచి మనకి సెల్లు దొరకదుగదా మీకు బాగే దొరికిందే అంటున్నా
ఆ
ఇంకా ఏం చేస్త్రి ఎంతవరకు పనులు అయిపోయినా
పనుల ఇంకా ఇప్పుడు పిల్లలచ్చిరుగా స్టార్ట్ అయితది
అవున మాముూలేలె మనకి అదే పనే కదా వీళ్ళని చూసుకోవడానికే టైం సరిపోతాంది
అవును ఇంకా ఏంటి ఏం స్పెషల్ చేశారు ఈ రోజు
ఏం చేయలేదు నేను ఆ పొంగల్ చేశాను మధ్యాహ్నం పాప క్యారీ పంపిడానికని అదే తిన్నా నేను ఇంక నైటుకి చేయాలి
ఊహుహు
మా ఆయన బయట తింటానన్నా డు ఇంక అందుకని ఇంకా ఏం పెట్టుకోలే ఓకాలా మా ఆయన వచ్చుంటే మధ్య ద్ద మధ్యానం చేయాలా మళ్ళీ నైట్కి చేయాలా వేరేగా కుక్ ఒక్క పూట తగ్గుతదిలే అన్నట్లో బయట తింటానంటే ఓకే అంటీ
హూ ఇప్పుడు ఏంటంటే మీకు గుత్తి వంకాయ కర్రీ చేయడంవచ్చా
ఆ వోచ్ వచ్చు కానీ మా ఆయన పెద్దగా అవునవును బాగ చేస్తారా
ఆహ మీకు వచ్చా అంటున్నా
ఆ వచ్చు చేస్తాను కానీ మా ఆయన వంకాయ తినడు బజ్జి తింటాడు కానీ గుత్తివంకాయి తినడు
ఎలా చేస్తారండి మసాలా వంకాయి
మామూలుగానే అన్ని చేస్తా వేస్తారు కదా మసాలాలన్నీ అంటే ఉ కొన్ని చినగిత్నాలు కొబ్బెర ధనియాలు ఓ చిలకర జీలకర్ర అవన్నీ వేస్తాం కదా వాన్నేమంటారు నాకు చాలా వాటికి నేమ్స్ తెలిదు చెక్క లవంగము అవన్నీ లైట్గ కొబ్బరి అన్ని వేసి కొత్మీరి వేసి మసాలా ఆడిచ్చేస్తా కను వంకాయలు ముందే కట్ పెట్టుకొని ఉప్పు నీళ్ళు ఉంటయి కదా దాంట్లో కొద్దిసేపు పెడతాను అది టేస్ట్ కొంచెం ఒగురు తగ్గుతాదంట కదా
ఊ
కని అందులో పెట్టేసుకొని మరీ వాటి మధ్యలో పెట్టేసి ఫోర్ క ఫోర్ పార్ట్స్ గా కట్ చేసుకుంటా లైట్ గా పూర్తి కాదు లైట్ గా అందులో పె టీ బాగా ఆయిల్ లో తిరువాతేసి అందులో కొస్సేపు వాటిని ఫ్రై అయిన అట్ల చేసి తర్వాత అంతా తిరువాతలేకే మనం ఆడిచ్చిన మసాలా నీళ్ళు అన్నీ ఏస్తాను
ఊ
ఏమంటే ఈ నీచ్ నాకన్నా మా చెల్లెలు వాళ్ళు బా చేస్తారు దాన్ని వాళ్ళు స్వీట్ ఏస్తారు నేను స్వీట్ కొంచెం బెల్లము ఎయ్యను వాళ్లు బెల్లం ఏ
స్వీట్ ఏస్తారా అందులో బావుంటాదా
కొంచెం కొంచెం వేస్తారు బావుంటది మా చెల్లెలు వాళ్ళు వేస్తారు చానా బావుంటది మా ఆయన తీపి తినడు అందుకు నేను ఏయ్యను
ఆహా టే నేను కూడా చేస్తా ఆ నేను అంటే బెల్లం ఏం యాడ్ చేయను కానీ జస్ట్ ఇప్పుడు మీరు మీరు చెప్పిన విధంగా అని వంకాయలు ఒక పావు కే జీ తీసుకొని దాన్ని నాలుగు ప చల్ గా పూర్తిగా కట్ చేయద్దు కాడ వరకు అంతే కట్ చేయాలి మళ్ళీ తర్వాత మసాలా ఏంటి అంటే చెక్క లవంగం అండ్ ఇలాచి గసగసాలు ఆ అందులోనే కు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టీ ఇంకా టమా టా ఒక్కోటి రెండు టమాటా కొన్ని పల్ ఆ ఏస్తాం
ఓకే టమోటా అంటే కొంతమంది ఏస్తారులే కానీ గసగసాలు ఇనడం ఇదే ఫస్ట్ టై
కొన్ని పల్లీలు అంటే ఒక టేబుల్ స్పూన్ టూ టేబుల్స్ ఉన్ పల్లీలు అన్నీ ఏసి గ్రాండ్ చేస్తా అన్నమాట నేను
కొన్ని వాటర్ ఏసి డ్రా గ్రైండ్ చేస్త్ తా గ్రాండ్ చేశాక ఆ మళ్ళీ ఆయిల్ ఏషి ఆయిల్ లో ఈ వంకాయలను ఫస్ట్ వేపుతా వేపాక వంకాయలు పక్కన పెట్టుకొని అదే ఆయిల్ లో మళ్ళీ ఈ పేస్ట్ ఏసి మంచిగా ఫ్రై చేయాలి ఏంటి మనం పట్టుకుంటేమే ఇది ఆ మసాలా పేస్టు ఆ దిన్ని మంచిగా ఆ ఆ నేను అలాగే చేస్తా దాన్ని కొంచెం ఫ్రై చెయ్యాలి ఉమ్ దాన్ని మంచిగా ఆయిల్లో పచ్చి వాసిన పోయేంత వరకూ పేస్టు ని కొంచెం ఫ్రై చేశాక దాంట్లోనే ఉప్పు కారం ఉమ్ పసుపు ఏశాక మళ్ళీ ఈ వంకాయలను అందులో వేయాలి ఫస్ టూ నూనెలో తీసుకున్న
ఒక్క నిమిషం అట్లే లైన్ లో ఉండండి అక్క ట్యాంక్ నిండింది ఊ చెప్పండి అందులో కి తిరువాత అదంతా కొంచము మగ్గినాక మళ్లీ వంకాయలు వేసి మగ్గిస్తారా
ఆ మరిగిస్తాం బా దానికి సరిపడా కొంచెం వాటర్ వేయాలి కొంచెం ఆయిల్ పైకొచ్చే అంతసేపు ఇంకా ఉడికించాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్ల
ఓకే నాకు తెలిసి మీరు వంటలు బాగా చేస్తారనుకుంటా
అదేం లేదు అట్ల అని బాగా ఏం చేయను ఫస్ట్ అప్పుడప్పుడు
ట్టే విధానం తెలిసిన వాళ్ళకి చేసే విధానం కూడా బాగా తెలిసి ఉంటుంది
చేస్తారు జస్ట్ అప్పుడప్పుడు ట్రై చేస్తా ఇష్టంగా తింటారు కదా అనేసి చపాతి అన్నంలోకి బాగుంటది అనమాట
ఆ ఓకే
అలాగ
ఇంకా
ఆ మ్మ్ చెప్పాలి
స్తున్నారు దాంట్లేకి చపాతి బా తింటారు కదా మీరు
చపాతి తింట అన్నం కూడా తింటాం చపాతి ఓన్లీ ఈవినింగ్ టైమ్ లో చేస్తా అప్పుడప్పుడు అన్నం కూడా తింటాం బాగుంటు ది ఇష్టంగా తింటారు
అవును నాకు ఇష్టమే నాకు నేను చేసేదానికన్నా మా చెల్లెలు వాళ్ళు చేసేది నచ్చుతుంది అమ్మాయి బలే అందులోకి మనం కారం పొడి ఏస్తాం కదా వాళ్ళు వట్టిమిరపకాయలు వేస్తారు ఆ వ అవి చేస్తారు అందు
మ్మ్
ఆ మరి కొంచెం లైట్గా బెల్లం కూడా ఏస్తారు మేము వెయ్యము అది బలే రుచిగుంటది తెల్సా
ఆ వేస్తారు లే కొంతమంది
అవునవును చానా బాగుంటది మా ఆయ మా ఆయనకి చూస్తే స్వీట్ దెంట్లేకి వేయకూడదు అందుకే నేను వెయ్యను
మ్మ్ హు హు
ఇంక
ఓకే ఇంకా అట్లనే ఆకుకూరలు తింటారా ఎక్కువ
ఆకూరలా నాకు ఆకూరలు అంటే ఇష్టము ముద్ద ముద్ద అంటే ఇంకా ఇష్టము అవి ఇప్పుడు నుంచో ఇవి రెండు మా ఆయనకి మా పిల్లలకి ఇష్టం లేదు
అయ్యో ఆకు కురలే మంచి విటమిన్ కదా
ఆ ఎందుకో పిల్లలు వాళ్ళకి ఇష్టం ఉండదు మా ఆయనన్న అయితే పాపం ఏదో అట్ కూరు పక్కనున్నా నంజుకుంటాడేమో కానీ లైట్ గా అట్ల ఇంకా మా పిల్లలు అయితే టచ్ గుడ చేయరు
అంటే ఆకుకూరలు అండకుండా కొందరు పిల్లలు ఇష్టపడడానికి పప్ ప్పులలో ఇప్పుడు గొంగుర ఉంది పప్పు వండుత గొంగుర పప్పు బాగుంటది చిక్క కూర ఉంటది అది కూడా పప్పులో యాడ్ చేసినావ్ అంటే బాగుంటది
అవునవును నేను అలానే చేస్తారు సపరేట్గా ఫ్రైలు చేయలే గాని పప్పు లేకేసేస్తాను అంతే
హ్మ్
కోత్తిముర ఎక్కువ వాళ్ళు ఏంది ఆక్ కూరలు తినరని ప్రతి కూరలో కి కొత్తిమీర ఎక్కువ వేసేస్తాం మసాలా చేసినప్పుడు
మరి అంతే కదా పిల్లలు తినాలి తినండి మనం యాడ్ చేయాలి కదా తి తడానికి కొంచెం మన ట్రై చేయాలి కదా ఇంకా విటమిన్ ఉంటది పిల్లలకి మంచి హెల్త్ కదా చాలా ఇష్టం కూర్లో కొత్తిమీరు ఎక్కువ వేస్తా
అవునా నాకు నచ్చుతుంది మా ఆయ ఏని ఇంతింత ఏస్తావు అని అరుస్ డు లైట్ గానే వేస్తాను నేనాడికి
అ
ఇంకా ఏమన్నా రైస్ ఐటమ్స్ వేరే డిఫరెంట్ గా చేస్ స్తారా మీరు
ఆహా ఆ
రైసు ఏవైనా
రైస్ అంటే ఆ మామూలుగా క స క రైస్ బగారే వేస్ ఉంటా సండే సండే నాన్ వెజ్ లోకి
లన్నమా
ఆ అదే ఇప్పుడు బగారా అంటే ఆ అదేంటి ఇ సేమ్ ఇట్లనే కొంచెం నెయ్యి ఆయిల్ అన్నా నెయ్యి అన్నా తీసుకొని సేమ్ అట్లనే లవంగం ఇలాచి దాల్చిన చెక్క హ్మ్ సాజీరా ఆ బగారాకు అన్ని పోపేసి పచ్చిమిర్చీ ఉల్లిగడ్డ క్యారెట్ పోపేసి ఆ మంచిగా వేగాక దాంట్లో వాటర్ వేస్తా వాటర్ కి సరిపడా ఉప్పేస్తా ఉప్పేసి మళ్ళీ ఈ రైస్ ని కడిగి పోపేయడం అన్నమాట
అవునా ఓకే సేమ్ ఇంకా మసాలా రైస్ చేసినట్లే కదా
మసాలా రైస్ ఒక గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ పేస్టి టూ గ్లాస్ వాటర్ ఏస్ ఆ మంచిగా అక్కడికిక్కడి సరిపోతాయి అందులో ఇంకా పుదీనా ఉన్న కొత్తిమీర కూడా ఏయ్యాలి ఎక్కువ వేయాలి స్మెల్ బాగుంటది అన్నమాట
ఓకే మీరు చెప్తుంటేనే నేను ఊహించుకుంటున్నాను నాకి ఇప్పుడే తినాలని
టేస్టీగా ఉంటది అది చికెన్ మటన్ లోకి బాగుంటది ఇంకా
అవునవును అంటే మేము అది మసాలా ఆడిచ్చింటాం కదా అందులోకి కొంచెం కారం పొడి వేకోకుండా కొంచెం తిరువా కొంచెం మసాలా పక్కన పెట్టుకొని మసాలా అన్నం చేసుకుంటాం సేమ్ మీరు చెప్పింది అంతా ఏమంటే కొంచెం మసాలా యాడ్ చేస్తాం
మసాలా యాడ్ చేస్తారా ఆహ
హ్మ్
అప్పుడప్పుడు చెయాలి కదా పిల్లలు ఇష్టం కొంచెం చేస్తునమా అనుకో కొంచెం ఇష్టంగా తింటారు అన్నమాట
అవు
ఊ ఓకే బాయ్
బై